హలో
హాయ్ ఏం చేస్తుండ్రు
మళ్ళీ కావాలిగా వాయిసు కూడా ఉంది అవకాశం హలో
ఏం చేస్తుండ్రు
హలో
ఏ చేత్
ఏముంది ఎల్లిపాయలు తీస్ వెళ్ళి వెల్లిపాయాలు వెల్లిపాయలు తీస్తున్నాం మీరేం చేస్తుండ్రు
ఏంలే ఇప్పుడే ఫుల్ గ దిన్న కూసున్న
అవునా ఏం కర్రీ చేసిండ్రు
ఆ ఏమని చెప్పాలి ఇయాల పెద్ద లిస్ట్ ఉన్నది
అవునా చెప్పండి టైం గడవాలే కదా
ఏమున్నది ఫస్ట్ చెయ్య చపాతి తోని స్టార్ట్ చేసినాం
చపాతి
ఉ చపాతి తింటున్న చపాతి విత్ మటన్ ఫ్రై మళ్ళీ రాగి సంఘటి విత్ నాటు కోడి
ఆ ఏమ ఏం చేస్తురు ఏం చేస్తురు
సింపుల్ గా మటన్ కరీ రాగి సంగటి విత్ నాటు కోడి
వామ్మో అన్నీ జేసిండ్రా
చికెన్ బిర్యానీ
ఏంది అసలు తెచ్చిండ్రా చేస్ తెచ్చిండ్రా షాప్ ల తెచ్చిండ్రా
ఇవెంట్ దగ్గర
ఈవెంట్ దగ్గరన్నా
ఉ
ఆహా ఏమి ఈవెంట్ పెళ్ళ ఫంక్షన్ హ
పెళ్లి కాదు ఇది ఫ్లాట్స్ కి కోసం అని చెప్పేసి న్యూలీ ఫ్లాట్ తీసుకునే వారి కోసం
ఆహా అగ ఆఫర్ బానే ఉంది మాకు ఏమనా ఉంటే చూడ్ రాడండి అట్లాంటి ఆఫర్ తినే ఆఫర్
ఆ అప్పుడైతున్నాయి తినే ఆఫర్స్
ఆహా
దాంట్లో అందరికి అలో లేదు ఓన్లీ మా దాంట్లోనే మేము తొమ్మిది మంది ఉంటే ముగ్గురం పోయి తిన్నాము అంతే ముగ్గుర్
అవునా ఓ షట్ నెక్స్ట్ సేమ్ ఇంగ ముగ్గురు పోయి తినేస్తార
లేదు
ఆ మర్ వాళ్ళు తినోద్దా మీరు తిన్నట్టు పాపం
వాల్ డబ్బులు పెట్టి బయట్ తినత్ ఉమ్ వాళ్ళకు డ్రస్ కోడ్ గిట్లా ఉంటది మాకు డ్రెస్ కోడ్ ఏమ్ ఉందద్ అ
ఎన్ ఎనైయి ఇప్
ఓరు తింటానిక్ ఎలో లేదు అంట్ వర్కర్స్ కు తింటాన్క్ లేవ్ డస్టు ఇగ ఫుల్ నంగమ్ ఆమ్మో ఫుడ్ ఐటమ్స్ సెదము మాములు ఐస్ క్ క్రీమ్స్ తిన్నామ్ మో
ఆ
త్ దిన్నామ్
ఆ హ ఎటో వెళ్తున్నట్టున్నారు మీరు సౌండ్ డిస్టర్బెన్స్ వస్తంది
కొడుకంట
బా ఆ చెట్టు కింద పడుకున్నడార తిన్నాం తిన్నాం ఎల్లిపయలు తీస్ తున్నా ఎగ్గు ఉలిగడ్డ
ఉమ్
ఉమ్
మాక్ ఈ రోజు ఇడ చికెన్ బిర్యానీ చికెన్ ఫ్రై మటన్ బిర్యానీ మటన్ చాపల్ ఫ్రై చాపల్ బిర్యానీ ఎగ్స్ ఫ్రై ఎగ్ బిర్యానీ వెజ్ వెజ్ ఫ్రై వెజ్ బిర్యానీ
మత్ మా అబ్బాయి సండే చికెన్ మంగలోడు ఆడే పంగమ
అస ఆ ఉ ఊర్కతా నాగ పట్కోనే మా అబ్బాయికి సిక్స్ ఇయర్స్ ఉంటాయి ఇప్పుడు ఉఊరుకు చండే న న అచ్చిన మొత్తం మ కంటింది కొంగల పండి ఆగాలే
స
మా వాళ్ళ నాన్న
ఎందుకు అంతా ప్యాంట్ జారి కిందకి రా
మోసమయింది మళ్ళీ ఇప్పుడు కారం అను ఉప్పు పెట్టుకోని మామిడికాయ అద్దు కొన్ని తింటాంటే మళ్ళ వాళ్దే కొ కొంగల పోంటంట ఎం మమ్మీ అంటాండి యిదుసారి ముందరకి వస్తా అంటాడు
ఎంది ఎటు పోయున్నావు. పొద్దుగాల
మొన్న పాపడాలంటే తిన్నాడు కదా బాబాయ్ తిన్నాడు వద్దురా వద్దురా అంతే అ గుణ కాద ఇగ స్టార్ట్ డూరు డర్ర డర్ర మోడ మడ అడే
ఆ అంటే వానికి లాగిన్ తీసుకోవడానికి వస్తుందిగా
వస్తది వాడే తీసుకుంటాడు స్కూల్లో కూడా పాపం ఆయన పోతాడు కానీ ఫస్ట్ టైం మరి ఎప్పుడు ఇట్లా పోలేదు చిన్నప్పుడు కూడా పోలే అందరికీ ఎంతా అట్లాంటిది అస్సలు ఆగలేదు మమ్మీ అసలు బాంబు అనుకున్నా నేను అన్నా ఒక మీడియా ఉంటారు ఇద్దరు బాంబు ఏసాడు కళ్ళు జికు అని పడతాది అది గోరం అసలు
ఉహు ఎటు పోయిండు ఉన్నాడా ఇప్పుడు
నేను ఉంటే ఇద్దరు మాట్లాడు లేడు
అయిపో తొందర అయిపోతే వేరే వేరే చేసుకోవచ్చు అకౌంట్ మరి డబ్బులు ప్రాసెసింగ్ లా చూపిస్తానే మాయే
ఫాస్టింగ్ల అంటే
ప్రాసెస్ల ప్రాసెస్ల ఉన్నాయి
ఇంకా రాలేదు అమౌంట్
రాలే రాలే పడతాయి పడతాయి పడతాయి పడ్డట్టు మే పడుతాయి
అంటే ఇప్పుడు ఎన్ని కాల్స్ మాట్లాడుతే అన్నిటికి ఎస్తే బరాబరి ఇప్పుడు టాస్క్ కంప్లీట్ అయితేనే పాడుతాయా
టాస్క్ కంప్లీట్ కావాలే పోయిన సారి ఎట్లా అంటే ఒక టాస్క్ అయిపోతే నాలుగు టాస్కులు వచ్చినాయి టాస్క్ ఐదు వందలు నాలుగు టాస్కులకు రెండు వేయిలు అట్లా వచ్చినాయి ఈసారి వచ్చిన ప్రాజెక్ట్ ఏంది అంటే నాలుగు కాల్స్ ట్వంటి కాల్స్ కాబట్టి ఒకటే టాస్క్ అన్నట్టు కదా ఒక టాస్క్ కాబట్టి ట్వంటీ అయిపోతనే టూ థౌసేంన్ మద్యల జీరో జీరో మి మిస్టికులు పడతానే గాని మరి మిస్టిక్ కూడా మరి కలిపి ఇస్తారా ఇవ్వరా అనేది కొంచెం ఇబ్బంది
అవు కొన్నిటి అసలు నేను కూడా చూసుకోలే అక్కడ నైట్ చూతే తెలిసింది మూడు జీరో లు పడ్డాయి నాకు
ఆ నాకు కూడా అట్లే పడితే ఇంతసేపు లైన్ గా చేస్తా లైన్ గా పడ్డాయి గడికి గడికి మా ఇంటి పక్కన ఆమె ఉండే అంజలి అని ఆమెకు చేసిన చేతే గోరంగా పడుతానాయి కాదు పడుతా అంటే ఇగ వ కానీ ఇంకా మూడున్నాయి నాయి మూడు ఐ కపోతే కంప్లీట్ సక్సెస్ ఫుల్ గా ఫోర్ కంప్లీట్ చేసినట్టు అని అల్లయి లేవేటుల్లో కూడా తీసుకున్నాం అట్లా
చేయ్యాలె ఇగా చేయ్యాలని చూస్తాన్నం.
మా కుంకుడుకాయ చెట్టుకింద మాముూ అలా లేేదు.
ఆహా ఎండలు కొడుతున్నయా అక్కడ.
ఇంకేము కొడుతున్నయి.
ఆహా మా దగ్గర అప్పుడుడప్పుడు మబ్బు పడతాంది అప్పుడు అప్పుడు. ఆహా కొద్దిసేపు ఎండా కొండతాంది కొద్ది సేపు మబ్బు పడ స్టార్ట్ అయితాంది ఇక్కడ.
ఎదో అమ్
అ హలో
బోర్తంది పోతాంది.
సి విన్నదేమో పోయినట్టు అనిపిస్తాంది.
నిన్న మాపిటీ ఉరిమిందే
ఆ
ఉరిమినట్ నట్ ఉరిమింది అప్పడి దప్పుడు
ఆ నిన్న ఇక్కడ ఎవరో ఫోన్ చేసింరు ఫోన్ చేస్తే వర్షం పడుతాందని చెప్పిర్రు. ఎక్కడో ఎవరు చేసింరో గుర్తుకు లేదు నాకు అసలు.
హలో
అవును హుహ్ ఆ
హ్ హ్ ఎమైంది.
ఎంకాలేదు మా ఇంటి పక్కన పాప అలా మమ్మీనే దియ దియ అని పిల్తాంటే ఇగా ఒ ఊకే అంటాడు. ఎగతాలు చేస్ కొంటా నవుతాన్నం.
హుహ్ హు
హ్ బస్సు వచ్చిపోతాంది. మా బస్సు వచ్చిపోయిందంటే నాలుగు అయిందని అర్థం ఇగా పని స్టార్ట్ చేయాలని ఎన్ని కాల్స్ ఉన్నయి ఇంకా. హలో
హ నాలుగుంపావు అయితాంది టైమ్
ఆ గదే నాలుగు గింటికి వచ్చి ఐదు ఐదు నిమిషాలు అని పోతది ఇగా ఇంకా తొమ్మిది ఉన్నయా.
ఇంకా తొమ్మిది తొమ్మిది
హుహ్ చాకల్దనికి ఎయపెయినవ్ అక్ పాల్గొన్నటున్నావ్ అప్పనుండి
చేయమంటే ఫోన్ చెత్త లేడు
ఫోన్ అయన చేసుడేంది నువ్వు చేయలిగా
వాయిస్ వినబడుత లేదంటా సరిగా అది అంటే నేను చేయలేదు అని అన ఫోన్
ఏమైతంది మాట్లాడుతంది లే కాని వానీ ఫోన్ వినస్తంది ఆమ్ ఆచి ఫోనే వినబడదు
అదే అదే ఇప్పుడు అన్నకు ఉందా అలా
ఉన్నది అన్న దాంట్ల ఒక ఐడియా ఉంటది దానితోటి చేయమాను చేయమంటే నువ్వు చెయి ఆ నెంబర్ చెప్పమాను ఆ నెంబర్ నువ్ కాపీ చేసుకొని రేప్ అయితే ఆ నెంబర్ నీక ఉంటది గా ఫోన్ చెయి
అదే ఆన్లైన్ లకు రావా నేను ఫోన్ చే త మాట్లాడదాం మొన్న అంటె ఏ పోరా ఏం మాట్లాడుతవురా అంటన్
ఆ మాట్లాడినాందు కైన మరి పా అని తెల్వదట్న ఆయనకు
చెప్పినా హే నియవ్వ ఇప్పుడు ఎవరు మాట్లాడతారు నార్మల్గా అయితే మాట్లాడతారట కానీ దాంట్ల మాట్లాడా
ఆ నార్మల్గా అయితే అల్లై నా మన లాంగ్వేజ్ గ దే లాంగ్వేజ్ గదా ఇదురు ఏం మాట్లాడం కాబట్టి కొంచెం రారా పోరా అని మా మాట్లాడతారు కాట్టి ఫ్రీ అనిపితది ఇయాలెమో కట్టేసినట్టు మాట్లాడాలిగా మొత్తం గందుకే ఇబ్బ సందీప్ అయి డబ్బులు వచ్చేది కాబట్టి కొంచెం ఏం కాదు
హు
మాకెళ్ళి రోడ్లేత్త రోడ్లెత్త అన్నరు రోడ్లు సల్లగుండ
రోడ్లు ఇంక రోడ్లు వల్లెదా కొన్నివాడలకే వడ్డదా
ఆ
కొన్ని ఏరియా లకే వచ్చినాయి గ రోడ్లు
మా ఏరియా కు ఆహా అంతకముందుకు అన్ని రోడ్లు కొన్ని అయినాయి గని కొన్ని ఉన్నాయి ఆ కొన్ని ఇప్పుడు వచ్చినాయి అన్నారు ఆ ఎన్నడో ఇసిరు అది హోలీ పండుగ ముందు ఎసినట్టున్నరు ఇపు ఇప్పటివరకు కానే కాలే ఇంకా
ఉహు హు
మరి అన్ని వచ్చున్నాయి కానీ అయి ఆల్రెడీ ఊల్లోళందరు మోసుకునే దాకా అట్లనే చేసేతటున్నరు ఆళ్ళు
అంటే కంకర ఇసుక సిమెంట్ వచ్చిందా
వచ్చినాయి అయి అన్ని సిమెంట్ కూడా ఓ సిమెంట్ బత్తలు కూడా బొచ్చడు వచ్చినాయి లారీలు లారీలే వచ్చినాయి
మోయపేళ్ళు మరి తెపుకోకటి రెండు
సిమెంటు బత్తాలు మా ఇంటికి కేలి పెడుతర గాడి కడ్గ అక్కడటి వాషి సజ్జిర ఏద్దాం కంకరే మాకు దూరంగా పోసిర్ల్లు దగ్గరున్న మంచిగుండు
మా ఊర్లోనైతే బొచ్చెడు మంది దొబ్బిదరు సిమెంట్ బస్తాలు అయితే
ఉన్నాయి ఎంతమంది మొత్తార ఎంతమంది ఇస్తారు తె కాని చాలా మంది ఉన్నారు కాంట్రాక్టర్లు మరి ఈ వాడక ఒకరు పట్టిరు
ఆహా
ఆ అందరు పొత్తులు వేయించుకున్నాడు రెండు మూడు దుక్కులు వేయించరడ్డా ఎన్ని ఎన్ని రోడ్లకు ఎంత లోడ ఆ టైం టు టైమ్ టైమ్
సరే మరి మళ్లీ త్తా
ఆ సరే సరే చేయి